ఆ ఏం జేస్తున్నారు
ఏం లేదు ఏం జేస్తున్నావ్ రా
స్తలే టీవీ చూద్దామని టీవీ ఆన్ జేసినా ఇప్పుడే ఉ ఏం కూరా తిన్నారా
తిండ్లేదు తినాలె
ఆహా ఏమో టీవీ లా ట్వం టీ నైను అను వస్తుంది సూడాలి సినిమా ట్వంటి నైన్
సీరియల్ జూస్తావా నువ్వు బాగా
నేన్ సీరియల్లే చూడా
అవునా
సినిమాలు జూస్తా బాగా ఆహా నువ్వు జూస్తావా
నేనా అప్పుడు జీ తెలుగులో జూసేది మొత్తం జీ తెలుగులే ఎన్ని ఆరు గంట్లకు పెడితే తొమ్మిది గంటల దాకా చూసేది జీ తెలుగులో
ఆ
చాలా చూసేది అది సీరియలు ఏదే దో ఉండే గుర్తులేవు గాని ఇప్పుడైతే ఒకటి జగదాత్రి బాగా జూసేది అయినా ఏం మాకు గొడుగు ఇంటికి క్కూడా ఉంది అది ఫిట్ జేయలేదు టాటా స్కై టాటా ప్లే అని ఇంగా అది తీసుకొచ్చుకోవాలని జూస్తున్నాం గానీ మళ్ళా ఎందుకులే అనిపిస్తుంది
ఆ నేను గూడా నువ్వు సీరియల్ను ఎందుకు వాళ్ళు యాగ్ జేస్ స్తార్ గా అని ఒక్క దానికి మూడు నాలుగు ఎపిసోడ్లు దీస్తానే ఉంటారు ఇగ
అదేలే గాని బాంటది కాకపోతే ఇది జీ ఇది గంట ఇస్తారు
ఆ ఏమొ నేను నేను సినిమాలే చూస్తా సీరియల్లు జూడ
అప్పుడు అర్ధగంట ఇచ్చేది జగదాథ్ రాత్రి ఒకటి పది గంట్ల దాక ఇస్తారు తొమ్మిది గంట్ల నుంచి పది గంట దాకా
ఆ
ఆ అదొక్కటి గంట సేపిస్తుర్రు మరి అన్ని అట్లనే అన్ని అ అట్లనే ఇస్తుర్ర అది ఒక్కటే ఇస్తుర్రా తెల్వదు
ఆహా
ఆ
నేను చూడా సీరియల్ సినిమాలు మీరు సినిమాలు చూడారా
సినిమాలు బానే చూస్తాం గానీ ఇగ వీళ్ళు సినిమా పెట్టిరంటే ఇకఏమంటారు ఫోన్ లో నెట్ ఉంటది గా నెట్ కనెక్ట్ చేసుకుంటారు పెట్టుకుంటారు
ఆహా థియేటర్లోయా థియేటర్లో ఏన్ సినిమాస్ విషరు
ఏం చూడలేదు దాంట్లో అయితే అసలు ఓపెన్ నే చేయలేదు గాని ఎ మెమామూలుగా యూట్యూబ్ లో ఆన్ చేసుకుొని పెట్టుకుంటారు నెట్లా ఆన్ చేసుకుంటు యూట్యూబ్ పోయిక్ పెట్టుకుంటారు ఇల్లు
అవునా
ఆ లే లేదంటేనేమో ఈ వేరే ఆదుంటది కదా ఏమంటారు అద ఇదేమ ఆకుందప్పా వేరే దాంట్లో ఉందియి అన్న సినిమాలు ఉంటాయి అన్న ఎక్కువ
ఆహా మూవీ రూల్స్ అయి బొమ్మ.
లేదండి హాట్ స్టార్ అని అళ్లు చూస్తారా అందులో అందలో చూస్తారు ఎక్కువ
ఆహా
అల్ళ కొత్త సినిమాలు వచ్చినా మంచిగా వస్తాయి కదా దాంట్లోది దాంట్లో చుసారు
ఇంగా మా ఇంట్లో వైఫై ఉంది కాబట్టి మన డైరెక్ట్ టీవీ లో కు వస్తోస్తది
ఆ వైఫై ఉంటే టీవీ లాగా కనెక్ట్ చేసుకోవచ్చు మామూలుగా నెట్టు వాడుకోవచ్చు
ఆ రెండు ఆడుకోవచ్చు ఇక వైఫ ఉన్నప్పటి నుంచి వైఫైయే రీచార్జ్ ఫోన్ రీచార్జ్ ఉండదుక మా ఇంట్లో ఇ మనం ఎక్కడికైనా బయటకి పోతే న టీన్ రుపీస్ రీఛార్జ్ చేయించుకోవాలంతే
ఆ
ఉ
మంచి మరి వాషింగ్ మిషిన్ తెచ్చినాను మంచి నడుస్తుందా
ఆ మంచిదే నా నడుస్తుంది వేసినా పక్క బట్టలు వేసినా డైలీ వేరు బట్టలు వేస్తా ఊకనే ఉన్నా
ఆ
ఎన్న పాక పాటల అనిఅీష్ిన
అ
మంచిగానే అయితుంది ఇగా వత్తే పని లేకుండా అయింది నాకు బానే
ఆ
ఉతికే పని ఉంటానేమో దబ్బ దబ్బ పని చేసుకొని అంత దూముకొని బట్టలు ఉతుకోవాలి అన్నం కూర ఎక్కడోళ్ళు అక్కడ మా ఆయన పోయేదాక అసలు కూర్చునే దాని కూడా బట్టలు ఎప్పుడేసిన అయితాయి ఇగా క ఓ ట్టి లేవంగానే ఫస్ట్ అన్నం కూర వండేసుకొని ఆయన తిని ఆయన పోతాడు ఇంకా చిన్నగా బాయ్ అంట్లు తోము కొని ఇల్లుకొని ఇల్లు తుడుస్కొని ఇగ బట్టలు ఏసి కూర్చుంటా ఇగ బట్టలు అయిపోంగనే ఆరేస్తా
ఆ... మంచిగ క్లీన్ అయితున్నయా మైలా మంచ బోతున్నాయా మురికి
ఆ మంచిగా పోతున్నాయ్ మంచిగా ఏమంటారు మనకి ఈ చిన్న చిన్న దారాలు కూడా ఏమైనా వచ్చినా తీసుకుంటుంది అది మనం మళ్ళ తీసుకొని క్లీన్ చే స్కుని బెట్టుకోవాలి
ఆ అంటే క్లీన్ చేస్తన్నంటే అంది తీసేస్తద ఎట్లా
అంటే ఇప్పుడు మన డ్రస్సులకి దారాలు ఉన్నాయనుకో చిన్న చిన్నవి అది దానికి ఒకటి ఫిల్టర్ ఇస్తారన్నమాట చిన్నగా జాల్లాగ
అహా
జాల్లకి పోయితయ్ అన్నమాట దారాలన్నీ
ఆ...
ఇంగ వాష్ అయిపోయిన తర్వాత ఆ జాల్ మనం దీస్కొని క్లీన్ చేస్కొని మళ్ళ ఎక్కడ ఉన్న అక్కడ పెట్
ఆహా
ఉమ్మ్
నేను కూడా దెచ్చుకుందామని అనుకుంటున్నా కానీ కుదర్తలేదు ఎప్పుడు వస్తదో ఊకే ఉతకాలంటే కోపం వస్తుందా మామూలుగా అన్న వారేసే తొందరగా మంచిగా అయిపోతయ్
ఆ.... అసలు తీసుకొనీ బయట ఏమి అట్లనే ఎసుకోచ్చు అసలు మనం మానేస్తే ఎట్లా ఒట్టిగా అవుతయ్ బట్ టలు అట్లానే వస్తున్నాయి కానీ లేకపోతే లేకపోతే లైట్గా తాడు కద అంతే
ఆ కొంచం మామూలుగా మనం అసలు పెడితే నీళ్ళు రావలే గాని ఆరిపోయినట్టే ఉంటది గాని ప్యాన్ గాల్పుకి ఆరేసే మంచిగా ఆరిపోతయ్
కాలంగ ఇప్పుడు
అవును
ఇంగ వర్షాకాలం అయితే బట్టలు ఆరనే ఆరవు వాసన వాసనొస్తాయ్ వాసన వాసనొస్తయ్ మిషన్లో ఎస్తే గా ఫ్యాన్ గాల్పుకి ఎసినా మంచి నీట్గా ఆరిపోతయ్ అవును వాషింగ్ మిషన్ అయితే బట్టల పని ఉండదు
ఆ...
నేను కూడా అసలు ఇప్పుడు ఏం వద్దు అనుకున్నా గానీ ఇగ కాలేజీ స్టార్ట్ అయితే ఇగ నా పని నాకే ఉంటదీ రెగ్యులర్ గా బోతే ఇగ బట్టలు ఉతకలేను టైం ఉ అదుగో
అవునా
రెండు తీసుకున్నాం పొద్దునే ఫుల్ దీసుకుందమన్ జూసిన ఫస్టు ఒక నెల జి తెచ్చుకుందానుకున్నా ఉమ్
ఆ
ఇంకా అండి
ఇంకా ఏం లేదు చెప్పాలి నువ్వే ఎం కాదు
ఏందండి
ఏమ్ లేదు నేన్ నాలుగు రోజుల నుంచి బాయ ఊరికే పోయినా నిన్న పో లంకడి పోయినా మా ఈ రోజు. పొలం కాడికే పోయినా
ఏమనా పంట ఎస్తుర్రా పొలంలా
ఆ వరి చేను ఎస్తాం మేం ఎక్కువ అంటే వేరేటోళ్ళ కవులుకిచ్చినాంలేగాని కౌలుకిచ్చనంలేే గాని వాల్లు పైపులు బలిపోయినై పైపులు ఎస్తానికి తిను
కవులుకి ఇస్తు కాబట్టి కవులయి తర్వాత మీకు ఎన్ని ఇస్తారు పైసలు
మాములుగా పండి సంవత్సరానికి ఇంత అని ఇస్తారు అన్నట్టు
అదే అదే ఎంత సంవత్సరానికి ఎంత అని అంత కల్ ఇప్పుడు పెట్టుబడి తీస్ కుంటే ఎకరానికి ఐదు వేలు
అట్లా గాదె ఎకరానికి ఐదు వేలు ఎకరానికి ఒక సంవత్సరానికా
అవసరనీకే ఒక్క ఎకరం ఉంటే ఒక్క ఎకరానికి ఐదు వేలు పదివేలు అ
అట్లా గాదు సంవత్సరానికి పన్నెండు వేలు పన్నెండు వేయిలిస్త ఎమంటారు పన్నెండు వేలు గాదు సమ ఓక్ క్క కార్కి పన్నెండు వేలు అన్నటు మాకు
కేరెంట
ఒక ఇప్పుడు ఒక పంట పండిస్ పెర్గాదా ఆరు నెల్లల్ల ఆరు నెల్లాకి పంట పండుతది కాబట్టి ఆరు నెల్లకు పన్నెండు వేలు ఇంకో సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అన్నట్టు
ఆహా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల ఇస్తారా మరి పండిన పండగపోయినా పంట
ఇస్తారు
ఆహా
అట్లేమ్ లేదు ఇస్తారు
ఆ మా దగ్గర అట్లా తీస్కోరన్నమాట ఎట్లా సంవత్సరానికి ఇంతిస్ తము అని మాట్లాడుకొని తీస్కుంటారు
ఉమ్ అదే మరి సంవత్సరానికి ఎంత ఇస్తామని మాట్లాడతార్ ఫస్టే
కో ఇగా మాట్లాడుకో ఉత్తిగానే ఇస్తారు ఇగ భూమి కాపాడు పడాఉండేం చేస్తంది ఇ వాలి అన్న ఎసుకుంటారు కదానీ ఇస్
ఆ కొంతమంది అట్ల ఇస్తారులే గాని మన ఏమో నీళ్లున్నాయి బోర్లు ఉన్నాయి అన్నిీ ఉన్నాయి కాబ ట్టి ఇగా వాళ్లు తీసుకున్ మామ్మాయికేముంది ఇప్పుడు మేం కొచ్చినము అయి చేయాలంటే మనుంచి అయితలేదు అని ఇనే చేస్తర్లే బానే గాని నాకు ఇబ్బంది అయితుంది. వాళ్ళను ఆయన ఆడికిపోయి నీళ్ళుపెట్టి వచ్చి ఎంత యా మళ్ళ చిన్న పిల్లగాన్ని చూసుకోవాలి పంపియాలి నేనేమో పనికిపోత కదా నాక్ ఇబ్బంది అయితుందనీ ఇంకేం వద్దులే అని చెప్పేసి అంటే వేరేటోళ్ళకి చేశిండు
ఉహు
ఆళ్ళతో పాటు మళ్ళా ఆ ఆళ్ళతో పాటు ఏదన్న పని ఉంటే మళ్ళ మనం గూడ పోవాల్సి అస్తది అప్పుడప్
అవునవును ఇగ మనం బోల్ లీ మనం పనోళ్లని పెట్టుకున్న తొందర జేస్తారు
అయా అందుకనే ఇవో అమ్మా ఎవి ఎవల్ పోతరో అని సరే ఇగ వదులేయి అని అంటే వేరేటోళ్ళకి ఇచ్చేసింరు
నాయన కూడా ఆ ఏమంటరూ శెనగ షేన్ ఎసినప్పుడయితే అసలు కంటిక్ గూడా కనిపియకపోవు
హమ్
పొద్దుగాల మూడు గంటలకు పోయి అత్తే ఎప్పుడచ్చేదో ఎప్పుడు తినేదో మళ్ళా పోయి ఏది ఈ మళ్ళ పదకొండు పన్నెండింటికి ఒచ్చేది కూసునేది ఆటికి నీళ్ళు బెట్టా మంచిగా మాట్లయిత చక్క మాసపైతులు
ఆ
ఉమ్ వెట్టా కొట్టా దానికి కావాలని సోనూ ఏం సరిపోతదిగా
ఆ ఏ అదో గోస మళ్ళీ పొద్దున్ దాకా కూడా నీళ్ళు పెట్టక్ పోయినవనుకో ఇబ్బందయి మళ్ళ తెల్ల నైట్ పూట ఇస్తరు అన్నట్టు కరెంట్ నైట్ పన్నెండు గంటలకి ఇస్తరు ఒకవేళ పొద్దున్ దాకా పారకపోతే నైట్ బేయి పెట్టి రావాల మళ్ళ నిద్ర గా నిద్రా పోకుండా ఇగ అంత రిస్క్ ఎందుకు అవసరమా వేరేటోళ్ళకి ఇస్తే అయిపోతది అన్ చేస్ కుంటాలీ చేసుకుంటారు కాని వేరేటోళ్ళకి
ఏ
ఆహా
ఇంకా